హలో హలో బావున్నావ ఆ బాగున్నాను బాన్నావా
బోన్నాను ఏం చేస్తున్నావ్
ఏంలే కూర్చున్నా అట్లా ఇప్పుడే తినేసి
ఏం కర్రీ ఏం స్పెషల్ టుడే
ఈ రోజు స్పెషలే పప్పు చారు ఆలు ఫ్రై మీది
చికెను నా సండే కదా ఏం స్పెషల్ లేదా
కొంచెం గట్టిగమాట్లాడారా ఏం స్పెషల్ లేదు మొన్ననే మొన్నేనా ఈమధ్య నిన్నే ఇక అందుకే అహలేదు మున్ననే నాటు కోడి తినుండే చాలు ఇ
ఏం చేస్తున్నావు మరి ఆ దొరుకుతాది కానీ రే
హ్మ్
మీ సైడు కానీ బో ఏమో నాటుకోడి ఎంత అంటే ఇష్టమ్మంపియదు ఎందుకు అన్ని బోన్స్ ఉంటైయ్ కదా
ఆ బోన్స్ ఉంటాయి గాని బానే ఉంటది
మీరు మీరు బోయిలర్ కోడి తింటారు నాటు కోడియ
ఎక్కువ బాయిలర్ కోడి ఇంకెప్పుడొ ఒకసారి దొరికినప్పుడు నాటికో చాలా చాలా ఖరీదైంది కదా కేజీ ఐదు వందలు ఎంతో ఉంటది
ఆ మళ్ళీ ఇంకా అది కట్ చే ఏంటి అక్కడే కట్ చెంచుకుని వస్తారా లేకుంటే ఇంటి దగ్
లేదు లేదు మానక్ కట్ చేయడానికి రాదు కదా
దానికి కూడా తీసుకుంటారు కాన్ హాదే హెల్త్ కి మంచిది కదా
అవున్ అవును
తింటావా ఏది ఇష్టం
అర్ధంకదా
ఏది ఎక్కువగా తింటావ్
అంటే ఎక్కువ ఇష్టం అంటే నాటుకోడే కన్ తినేది మాత్రం బాయిలర్ కోడే
హ్మ్ అంతే కదా అదే అంట మనకి హెల్ మనకి హెల్త్ కి ఇష్టమైనది మనకి నచ్చినియ్ హెల్త్కు బాండై
ఆ
నచ్చని ఏమో హెల్త్కి ఎఫెక్ట్ చేస్తావ్ కానీ జంక్ ఫుడ్ హెల్త్కే ఎఫెక్ట్ ఐనియే మనం తింటాం
ఆ అవును అది మాత్రం నిజం ఇంకోటి మనకి ఫాస్ట్ ఫాస్ట్ ఫుడే ఏమంటవు ఇక్కడ లోకల్ లో దొరికినంత మంచిగా దొరకవ్ ఇక్కడ అంటే వేరే దగ్గర అంత మంచిగా అనిపియద్
ఊర్లలో అయితే ఇప్పుడు చి ఎప్పుడైనా చిన్నప్పుడు చూసావా ఎవరైనా రిలేషన్స్ ఓచ్చిన్నాయంటే కోడ్నీ మనింట్లో ఉంచుకునే కోడ్నీ కొసేటోళ్ళు గుర్ తెలుసా మా సైడ్ అలానే ఏస్తారు ఇప్పుడు మేము ఇప్పుడైనా మా అత్తమ్మ వాళ్ళ ఇంటి కైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనా ఏటైనా ఎళ్తమనుకో వాళ్ళ కోడి ఉంటది కదా వాళ్ళు పెంచుకునే కోళ్ళు కోళ్ళు ఉండేటియి అన్నమాట మా నానమ్మ వాళ్ళకి
అవే
వాళ్ళకి అంద్ అది కోసేవాళ్ళు వండేవాళ్ళు సూపర్ అనిపించేది
ఆహా అదే అప్పటికప్పుడు కోసిగ అండి పెట్టేటోళ్ళేను
అవును
ఉ
బాగా అనిపిస్తది
ఆ ఎక్కువ ఎప్పుడు చూడలే నేను అట్లా చేస్తారు కన్ నేన్ చూడ్లే
మాకేంటక్ అంటే కోళ్ళు ఉంటే అట్లా చేసేవాళ్ళన్నట్టు
అది
కోల్ని అనుకో అట్లా చేసేవాళ్ళు
యమ్మది
కానీ రాన్ రాన్ నాటు కోడి తగ్గిపోతుంది ఎందుకు అ నాటకోడయితేనే హెల్త్కి మంచిది
ఆ అవును
బాయిలర్ కోరే తింటారు కొందరు నేన్ తింటానుగాని బోన్స్ అది తొందర బాయిల్గా దేలుసా అది సికేన్ ఇప్పుడు మనం మటన్ ఉంటది చూడు అలా బాయిల్ జెయాలె
ఉహ్మ్
వండిన్ వండొచ్చా కుకింగ్ వచ్చా
ఏమో చున్నీయాలా అదేక్
నాటుకోడి అంటే కొంచెం తొం ఈ మన కట్టల పొయ్యి మీద అయితే ఫాస్ట్గ అయితుందిగాని మన స్టవ్ మీదన అయితే ఏం చేయాలి సేమ్ సేమ్ రైస్ కుక్క ప్రెషర్ కుక్కర్లో వేసినట్టు కుక్ జెయాలె
ఇంకేంటి మరీ
ఇంకా చికెనెనా మటన్ లో ఏది ఇష్టం బోటాలె కొద్ అది ఉంటే చూడు మేకా గొర్రె అని
మేకనె గొర్రె అంటే ఆ గొర్రె అంటే ఇగ మనకి దావతులలో ది తింట
ఉ అవునవును దావత్లయితేనె ఫంక్షన్స్కే మనకెమో ఈ చికెన్ లనేమో బోన్స్ కావాలనిపిస్తంది మటన్లనేమో మటన్లనేమో మెత్తటి పీసులు స్మాల్ పీసెస్ ఉంటాయి చూడు అవిది అవి తినాలనిపిస్తయ్
చికెన్ ల బొక్కలే తింటా ఎక్కువ
ఇంకొకటమో ఉంటదిజుడు బ్లె బ్లెడ్డుతోని చేస్తారు తింటావా అది
తిన ఆది అదొక్కటే దిన మగితా అన్ని తింటా
ఉం వ వండినా గాని నేను అది తినలేగాని హెడ్ తిన్నా తలకే
అ హెడ్ మటన్ మటన్ లెక్కనే అనిపిస్తది అంటే దాని బాడీ ఎట్లుంటదో బాగుంట టేస్ట్
బొక్కల సూపు
కా ఎప్పుడైన్న కార్లో తెచ్ అంటే ఉడకబెట్టినది సూప్ తాగుతం మండీలు ఎట్ల ఇస్తారో అట్లా
ఆ
ఎక్కువ మట్టుకైతే చికెన్ ఫిష్ తింటం
ఫిష్ ఫిష్ ఏంటి ఫిష్ లో ముళ్ళలు ఉంటాయి చూడు దన్నేమో అన్
ఏమో నాకు గురించి అంత తెలువదు గాని ఏదెచ్చిన తింటా పేర్లు తెలిపాను గంతగనం నీకేమన తెల్సా పేర్లు
అంటే ఇందులో జల్లలు అంటారు రబ్బులు అంటారు అవి తెలిచి బొమ్మలాంటారు
ఆహ ఆ తింటా తింటా అది మాత్రం ఖచ్చితంగా
అంటే ఏంటి ఏంటి లి లివింగా నాన్ లివింగా
రెండు తింటా
రెండు తింటవా
ఎక్కువ మట్టుకు ఎండిపోయి
ఉ రొయ్యలు ఎండిపోయిన రొయ్యలును టమాటో వండితే బాగుంటది ఇంటిపైనా వినిపిస్తలేదు
వినిపిస్తుంది వినిపిస్తు ఆ ఎకువండి పెన వేదాన్ట
ఉ
ఉ మీరు
నేను కూడా అదే అండుతాను నిను ఇగ నిను బర్ లైవ్ లివింగ్ లైవ్ అయితే ఎక్కువ తినలేదు ఎప్పుడో తిన్నాను ఎక్కువ ఇవ్వే వేస్తాం టమాటోన్న రొయ్యలే వేసి వండితే సూపర్ ఉంటది
అవును అది గూడ నిజమే ఉ అదే అదేగ లైవ్ అంటే చాలా కష్టం దొరకడం అండి మా స్ మేము ఎక్కువ వండుకోము రొయ్యలు వండుకుంటే చాపలే వండుకుంటం
ఎండి పోయిన చాపల మొట్టి లె
మ మరీ ఏమంటారు సీ ఫుడ్ అంతగనం ఎం తినం తక్కువనే తింటం
ఉ
తింటే చికెన్ మటన్
ఎన్ ఎందుకో మటన్ కన్నా చికెనే ఎక్ ఎక్కువ తినాలనిపిస్తది కదా
నాకు మటన్ కూడా ఇష్టమే గాని ఇగ
ఎక్కువ మేం నేను చికెనే తింటా ఎంత మటన్ ఉన్న అది బోర్ కోట్ కొట్టేస్తా నాకెందుకొ తినాలనిపింయాది చికెన్ అయితే ఎన్నిసార్లు తినాలనిపించినా తినాలనిపిస్తది
మటన్ మటన్ అయితే ఎక్కువ దావతులలో టేస్టే తినాల పిస్తది నాకైతే ఉట్టి కంటే మన ఇన్ తీసుకుందాం అంత మంచిగా అనిపియదు గాని దావతల్లో మస్త్ ఉంటది
అవును
మీరి ఇంకా వెజ్లో ఏం తింటారు మరి?
వెజ్ లో అన్నీ తింటా ఒక
కాకర్కాయ కూడా తిన్టారా?
అ తింటాను అంటే ఎప్పుడు వండుకోము ఎప్పుడైనా వండుతే తింటా పులుసు ఉత్తు కానీ ఫ్రై కానీ చట్నీ చట్నీ
కాకర్కాయ పచ్చడా
బావుంటది చేస్తాను.
ఇది అందరి ఏ దొండకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి, దోసకాయ పచ్చడి, సోరకాయ పచ్చడి ఏవేవో పచ్చడలే పెట్టేశరన్ మీకి
అవును బీరకాయ్ పొట్టు పచ్చడి తెలుసా?
తెలుసు తదియొ మొన్న బీరకాయలె ట్రై చేయలే గాని మొన్న బీరకాయ తన్ తరిగేటప్పుడు మావ అమమ్మ చెప్పింది ఇట్లా బావుంటది చూసుకున్నామంటే ఎవడు తింటారు అని ఇగ లాస్ట్య చెప్
కానీ హ్హ్ కానీ బావుంటది.
నువ్ తిన్న ఎప్పుడన్నా?
తిన్నాను తిన్నాను నేను చేయలే గాని ఏమో నాకు తెలియదు.
ఆహ
తిన్నాను కానీ ఆ బావుంది మా ఫ్రెండ్ తీసుకొచ్చింది.
దోసకాయ మరి
దోసకాయ్ పచ్చడి చేసా తిన్నా
ఇప్పుడు కాదు నార్మంద దోస్తా ఇతవా
దోసకాయ పప్పులో ఏంటి కు ఏం తినే దోశకాయనా, లేకుంటే వండే దోశకాయనా?
వండే వండే దోశ తినే దోశకాయ్ ఉంటద, వండే దోసకాయ్ ఉంటద?
తినే దోసకాయ నెమో కుకుంబర గా ఇది కూర దోసకాయ అనేది ర్రౌండ్గా ఉంటది ఎల్లో కలర్ లో సోరకాయ లానే ఉంటది అన్నట్టు పప్పున్న టమాటోన్న లే వదు వాటిపో దోసకాయ టమాటో వేసుకుని బానేం దోసకాయ్ పచ్చరేన బాన్
అంతేనా దోసకాయ పప్పు ఎక్కువ తింటాం. ఉహు దోసకాయ్ టమాటా ఇవన్నీ నడవం గాని దోసకాయ్ పప్పు ఎక్కువ తింటాం. లేదంటే ఎప్పుడైనా సాంబార్ ఏసినప్పుడు అదోస్ తెలన్లు ఏసెస్తాం అంతే
ఇంకేం కర్రీ ఏది ఇష్టం లేని కర్రీ వెజ్లో?
జిరోణకు కాకరిక ఇష్
అది కూడా బా అంటేది అంటే ఇందులో కొంచెం చేదు లేకుండా బెల్లం వేసి కొంచమైయాలి అన్నట్టు ఆ ఇంక చేసుకోవాలి సూపర్ ఉంటది రైస్ మెత్తగా చెసుకొని
అవును
వేసుకొని చేస్తే సూపర్ ఉంటది.
మ్ అయ్యే ఇగ నువ్వు ఎప్పుడన్నా ఒకసారి టైం నువ్వు ఫ్రీగా ఉన్నపుడు చెప్పాలే. అవునవును ఇంకా జొన్న రోట్టెలు తింటావా నువ్వు.
నేను తినను నేను ఒకటేసారి తిన్న కానీ చేదు వచ్చినాయి.
అంత మంచిగాన్పియదు జొన్న రొట్టెలు నాకుగూడ.
మొత్తం జొన్నపిండితోని చేస్తే బాగుంటాయీ కానీ అందులో బియ్యం రొట్టే తెలుసా.
బియ్యం రొట్టె తెలుసు.
రోట్టే మంచిగానిపిస్తాయీ అవి.
బయట రోడ్ మీద చేసేవి మంచిగానిపిస్తాయి.
ఆహ్. ఇంట్లా చేసేటివేమో హ హ. మనకి ఇంట్లో ఫుడ్డు నచ్చదా ఏమి ఎక్కువ.
ఏదైనా బయటనే కానీ వెజ్ నాకు బయట నచ్చదు ఇంట్లోనే నచ్చుతది.
ఆహ్ ఆహ్ హ్.
కానీ బేక్ చేస్తా
మళ్ళ ఎలా చేస్తున్నావు కదా అన్నేమో మనం ఇంటికి చేస్తేమో నచ్చ. నాచ్చది వాళ్ళు ఏది చేసిన కూడా నచ్చు.
ఆహ్ వాళ్లు ఎంత గలీజ్గా అన్ హైజెనిక్ గా చేసినా నచ్చుతది ఆహ్ అంతే.
ఆహ్ సరే ఓకే మరి బాయ్ మరి.